నమస్కారమండి
నమస్కారం అండి బాగున్నారా ఏం చేస్తున్నారు
ఆ బాగున్నానండి మీరు బాగున్నారండి
ఏం చేస్తున్నరండి
ఏముందండి వచ్చే రోజుల్లో పండుగలు ఏం వస్తున్నాయ ఎంట అనేసి పంచాంగాలు అవివి విశిష్టతలు చూసుకుంటున్నానండి ఇగ మనకి ఆషడం ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం అయిపోయింది జ్యేఠ మాసం కదండి వచ్చే పండుగలకి మనం ఎలా జరుపుకోవాలి ముందుగా ఏమి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి కొనాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటున్నాను నేను మా వారితో కలిపి
మీరు మీరు సంక్రాంతి పండుగ గన జరుపుకుంటారా అండి
ఆ జరుపుకుంటామండి ఎందుకు జరుపుకోమండి మన తెలుగు వాళ్ళందరం సంక్రాంతి అంటేనే చాలా విశిష్టమైన పండగ కదండి సంక్రాంతి పండగ అంటే ఏంటండి
ఆ సంక్రాంతి గురించి చెప్తారా కొంచెం ఎలా జరుపుకుంటారో మీరు సంక్రాంతి పండగని
తప్పకుండాండి సంక్రాంతి సంక్రాంతి అంటే ఏంటంటండి మనకి జనవరి మాసంలో వస్తుంది సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు మనం ముందు మనకు సంక్రాంతి పండగప్పుడు మనకి చేతికి పండోస్తుంది రైతు
అ
సంక్రాంతి ముందు అంత కష్టపడతారు మిగతా ఉన్న నెలలన్నీ ఎంతో కష్టపడి చేతికి ప చేతికి పంట వచ్చిన వేళ దాన్ని సంతోషంగా జరుపుకునేది సంక్రాంతి పండుగ అండి మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి ప్రతి రోజు ఇంటికి ధాన్యము మిగతా ఇవన్నీ పంట పండి తెచ్చిన వాటికి సంబంధించినవి పంటంత చేతికి రాగానే వాటిని చక్కగా నిండుగున్న బియ్యం తోటి పర్వన్నం చేసి ముందుగా సూర్యభగవానుడికి అర్పిస్తారనమాట సూరీడు లేంది మనం లేదు కదండి మన ప్రత్యక్ష దైవము ఏంటిదం టే సూర్యభగవానుడు సూర్యభగవానుడికి చక్కగా ఆవు పిడికలతోటి పర్వన్నం చేసేసి పెడతారు సంక్రాంతి తర్వాతకి మనం ఇది కూడా జరుపుకుంటాం అండి మనం సంక్రాంతి పండుగ కు సూర్యభగవానుడు కూడా ముక్కోటి ఏకాదశి దానికి కూడా సూర్యభగాన్ని సబ్ స సంబంధించింది చేస్తది ఎందుకంటే ప్రత్యక్ష దైవ సు సూర్యభగవానుడే కదండి సంక్రాంతి రోజు చక్కగా చేతికి పంటలు వచ్చిన వేళ మనము అన్ని కూరగాయలతో కలిపి భోగి రోజు భోగి కూర వండుతామండి ఆ రోజు పాలు పొంగిస్తాం పాలు పొంగిచ్చేసి పాల పొంగలు వేసుకుంటాం మన ఇంటికి కొత్త ధాన్యం వస్తుంది కదా కొత్త ధాన్యంతోటి మొదటిగా పాల పొంగలి చేసేసి ఆ దేవుడికి నివేదిస్తు చక్కగా దానిలో మనం గంటతో తిప్ తప్పకుండా చెరుకు గడలు కూడా మన చేతికి పంట వస్తుంది కదండి పంట అంటే ఒక ధాన్యం ఒకటే కాదు అనేక రకాల కూరగాయలు, చెరుకు, మిరపకాయలు ప్ర తీ ఒక్క పంట మనకి వచ్చే సమయం అనమాట. అలా వచ్చిన పంటతోటి ఇటు మనం భోగి, భోగి రోజు పాలు పొంగిచ్చేసి చెరుకుగడ తోటి కొత్త కుండలో తిప్పుకుంటూ ఆ నైవేద్యాన్ని మనం దేవుడికి సమర్పిస్తాం. సం అదే రోజు రాత్ తిరి చిన్న పిల్లలకి అంటే యుక్త వయసు కాకుండా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ప్రదిశల కాని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి భోగిపళ్ళు పోస్తారండి అలా భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఎటువంటి దృష్టి తగరదు. ఆ భోగి పళ్ళు కూడా ఎలా చేస్తారంటే పాలకాయలు పాలకాయలు, రేగి పళ్ళు అనేక రకాల కూరగాయలు, రూపాయి బిల్లలు, బియ్యము ఇవన్నీ దిష్టి తిప్పుకుంటూ పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు మళ్ళ ఆ భోగి పళ్ళన్నీ మనం బయట ఎవరు తొక్కని ప్రదేశం వేస్తూ ఆ రూపాయి బిల్లలు ఎవరికైనా మనం ఇచ్చేస్తాం అనమాట చిల్లరకాయిన్లు అంటారు వాటిని అలా చాలా విశిష్టత ఉందండి సంక్రాంతికి అలా భోగి రోజు
సంక్రాంతి రోజు మీరు ముగ్గులు పెట్టుకొని గొబ్బమ్మలని ఎలా చేస్
ఆ అదండి అసలు భోగి రోజు నుంచే మొదలవుతాయి కదండి! సంక్రాంతి రోజు మన కి దేవుడు ఇంట్లోకి వస్తాడు ఆ రోజు గొబ్బమ్మలతో దేవున్నీ మనం ఇంటికి ఆహ్వానిస్తాము ఆవు పెండతో మాత్ త్రమే చేస్తాం మనకి పంట వచ్చిన కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయలే మనం వాకిట్లో గొబ్బమ్మల దగ్గర పెడతాం. వాటిని వీధులలో ఆవులు తిరుగుతాయి కదంటె ఆవులు మాత్రమే తింటాయి ఆ భోగి పల్లు మీద పెట్టిన దోసకాయ, వంకాయ అలాంటి వివిధ రకాల కూరగాయలన్నీ గొబ్బెమ్మతో పెడతాం కదా అవన్నీ చక్కగా ఆవులు తింటాయి. ఆ తెల్లారి మకర సంక్రాంతి చేసుకుంటాం. మకర సంక్రాంతి రోజు, మన పంట చేతికి రావడం వల్ల మనకి డబ్బు కూడా వస్తది కదండి కాస్త ఆ వచ్చిన డబ్బు తోటి కొత్త బట్టలు కొనుకొని ఇంటిల్లు పాది కొత్త బట్టలు అందరూ వేసుకొని, చాలా ఘనంగా మకర సంక్రాంతి జరుపుకుంటాం. మన్నాడు కనుమ అంటారు కనుమ అంటే కనుమ రోజు కాకి కూడ ప్రయాణం చేయదనమాట. ఆ రోజు మనం ఏం చేస్తాం మొదటి రోజు రథం ఇంట్లోకి వేస్తాం ఆ తెల్లాది రథాన్ని బయటికి వేస్తాం దేవుని పంపించేస్తాం అనమాట అంటే దేవుని పంపించడం అంటే ఇప్పుడు మనం ఒక రథం వేసేసి దానికి ఒక తీగలాగా పెట్టేస్తాం తాడు ఆ తాడుకి మళ్ళీ ఇంకొకరు రథాన్ని కలుపుతారు అట్లా తాడు తాడు తాడు తాడు కలుపుకుంట వెళ్ళిపోతారునమాట ఊళ్లో ఉన్న వాకిట్లో ముగ్గులు వేసే వాళ్ళందరు చాలా బాగా జరుపుకుంటామండి సంక్రాంతి
ఇంకా మీరు శ్రీరామ శ్రీరామనవమి ఇట్లా చేసుకుంటార అండి మీ సైడ్ శ్రీ శ్రీ రాములవారి కళ్యాణానికి వెళ్తారా మీరు
తప్పకుండా అండి అసలు కళ్యాణం అంటేనే రాములు వారికి కళ్యాణం కదండి దేవుడికి అమ్మవారి మీరు తలంబ్రాలు పడ్డాకే కదా శ్రీరామనవమి అయిపోయాకడే మళ్ళీ పెళ్ళిలు స్టా ఉమ్మ్ పెళ్ళిలు మొదలవుతాయి మనకి చాలా చాలా చాలా అందరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాముడు సీత కథ తెలుసు అలాగనే ఆ కళ్యాణం కూడా అంతే కన్నుల పండగగా మనం చూసు కుండ కన్నులు విందుగా మనకి జరుగుతుంది అమ్మవారిది సీతారాముల కళ్యాణం ప్రతి చోట ప్రతి ఒక్క ఊర్లో అసలు ప్రతి ఒక్క వాడలలో కూడా కళ్యాణం చేయని వాడ ఉ డదు గుడి ఉండదు ప్రతి ఒక్కళ ఘనంగా ఒక తెలుగు రాష్ట్ర కాకుండా భారతదేశం మొత్తం జరుపుకునేది సీతారాముల కళ్యాణం అండి సీతారాముల కళ్యాణము దీపావళి భారతదేశం మొత్తం జరుపుకుంటుంది అలాగనే అమ్మవారి నవరాత్రులు కూడా అంతే జరుపుకుంటుంది చాలా చాలా చాలా విశిష్టమైనది కొన్ని సంవత్సరాలు మనం అయోధ్యలో మనం పోరాడాం మనం మనకి బాలరా మనకి రాముడు మన మన కట్టడాలు మనకి కావాలి ఆ స్థలంలో మన రాముడి నివాసమే ఉందని పోరాడి మనం గెలిచం కూడా మన అయోధ్యలో మన బాలరాముని కూడా నిర్మించుకున్నాం త్వరలో అమ్మవారు రాముడు అయ్య గారు ఇద్దరి ప్రతిష్టాపన కూడా జరుగుతుంది చాలా ఘనంగా భారతదేశం గర్వించే విధంగా మనం గెలిచామండి మనం అది ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అమ్మవారిది సీతారాములది మీకు ఎక్కువ ఏ పండగలు అంటే ఎక్కువ ఇష్టం అండి
మాకు వినాయక చవితి అంటే ఇష్టం అండి మా ఇంట్లో మా మాకాది వినాయక చవితి చాలా పెద్ద పండగ
చెప్పండి వినాయక చవితి గురించి మీరు
వినాక చవితి రోజు తప్పకుండా విగ్రహం అంటే కొందరు కొందరు విగ్రహం పె ట్టుకొని పూజ చేసుకోరు కానీ మేము తప్పకుండా వినాయకుని విగ్రహం పెట్టీ పూజ పూజ కంపల్సరీ చేస్తాము దేవునికి ఇష్టమైన ఆ ప్రసాదాలు ఆ ఉండ్రాలు ఎక్కువ ప్రసాదంగా ఉండ్రాళ్లు సేమియా బెల్లన్నం ఇంక ఇంకా రకరకాల వంటకాలు వండి దేవునికి నైవేద్యంగా పెడతాం ఇంకా వినాయకునికి పూజ చేసి అట్లా ఎప్ ఆయనకి పూలతోని పండ్లతోని అలంకరించి గొప్పగా పూజ చేసుకున్నాక తర్వాత మేము న నైవేద్యాలు అన్నీ ఆ పెట్టినాక తర్వాత మేము స్వీకరిస్తాము అట్లాగే నైన్ డేస్ చేస్తాం ప్రతి ప్రతిరోజు పూజ చేసుకని ప్రతిరోజు అలాగే చేస్తాం పూజ చేసి ఆ నైవేద్యాలు వండి ప్రసాదాలు వండి ఆయనకు పెట్టి తర్వాత మేము స్వీకరిస్తాం ఆ ఒక్క ప్చ్ అట్లానా తొమ్మిది రోజులు గ వచ్చినాక తొమ్మిదవ రోజు తీ విగ్రహం తీసుకెలి చెరువులో నిమజ్జనం చేస్తాం తప్పక కపోతే తప్పకుండా నైన్ డేస్ జరుపుకుంటాం ఇంట్లోనే పూజలు చేసుకుంటా
చాలా బాధ అనిపించిది కదండి అలా తొమ్మిది రోజులు ఘనంగా వినాయకుని జరుపుకుని తొమ్మిదో రోజు సాగ నొంపుతూ ఉంటే బొజ్జగనపయ్యని
చాలా ఏడుపు కూడ వస్తుందండి మళ్ళీ సంవత్సరం సంవత్సరం సంవత్సరం వాళ్ళకు తప్పకుండా చేస్తాం తొమ్మిది రోజులు తప్ తప్పకుండా జరుపుకుంటాం తొమ్మిది రోజులు పూజా ఇంట్లోనే
చాలా సంతోషంగా ఉందండి
సరే అండి ఇంకా ఇంకా ఇంకా ఉగాది ఎలా జరుపుకుంటారా అండి మీ సైడ్ జరుపుకుంటారా ఉగాది
ఆ ఏంటండి
ఉగాది పండగ
ఆ ఉగాది మనకు కొత్త సంవత్సరం అంటేనే ఉగాది కదా అండి నూతన సంవత్సరం ఆ జనవరి ఒకటో తారీఖు జరుపుకున్నది అది బ్రి బ్రిటిష్ వారి నూతన సంవత్సరం మన నూతన సంవత్సరం ఏదైనా ఉంది అంటే ఉగాది మాత్రమేనండి ఉగ్గా ది యుగం ది అని ఉంటది కదండి ఉగాది అనే పదంలోనే కొత్త సంవత్సరం అనేది అనమాట ఒక యుగం గడిచిపోయే కొద్ది మనకి ఉగాది స కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది చాలా బాగా జరుపుకుంటాం అండి ఉగాది తీపి చేదు వగరు కారం
ఇన్ఆడియోబుల్
షెడ్ రుచులు కలిసినదే ఉగాది అంటే మనకి కష్టము నష్టము ఉమ్ సంతోషము దుఃఖము అన్ని విధాలు ఉంటాయి కదండి ఉగాది రోజు అవన్నీ కలుపుకొని మనం ఉగాది పచ్చడి సేవిస్తాం అన్నమాట
సర్ సరే అండి పండుగల గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి మేం కూడ చాలా బాగ తెలుసుకున్నామండి ధన్యవాదాలండి కృతజ్ఞతలు